హలో
హాయ్
హలో ఆ వినిపిస్తాన్ ఏం చే స్తున్నారు
ఏం లే ఖాళీయే మీరేం చేస్తున్నారు
పని ఎప్పుడే అయిపోయింది ఇట్లా కూర్చున్నా పిల్లలు ఆ తిన్ ఆ తినలే ఇంకా పని అయిపోయింది ఇగ కోసేపు అట్లా ఒక టెన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయినాంకా తింటా నండి మీరు తిన్నారా అవునా కర్రీ ఈరోజు ఎగ్స్ ఉండాను హ్మ్ నిన్న ఎగ్స్ వచ్చుండే అవి ఇట్లా పలిగిపోయినాయి పది రూపాయలకు మూడు అన్నట్లు అమ్ముతారు
అవునా అంటే విలేజ్ లో వస్తే అమ్ముతరా
ఆ అంటే ఇవి మంచివే మంచి వాటిలలా ఒక డ్యామేజ్ అయి ఉంటాయి కదా
అదే తెలుసు పన్ని వస్తాయ్
హ్మ్ అవి కొన్ని పక్కకు పెడతారు మనం అడుగితే ఇస్తారన్న ఆ మనీకే ఫ్రీగా ఏం కాదు మనీ గానీ త్రీ ఇస్తారు టెన్ రూపీస్కి
అవునా
అవి తీసుకున్నానే ఎగ్స్ కర్రీ ఉండి నా అ ఆ పిల్లలు వెళ్ళారు నిన్న స్కూల్కి వెళ్ళి వాళ్ళ స్కూల్ ఫీజ్ మాట్లాడి మళ్ళీ వాళ్ళకి బుక్స్ బుస్ అని యూనిఫామ్ అని ఫుల్ రష్ ఉంది బుక్ స్టాలల్లో ఏ ఫీయర్ కాదులే కానీ ఇవి కొంత అవి స్టాండర్డ్ గా రాకలేదు ఇప్పుడు నిఫామ్లు చిన్నపిల్లలు కదా పెరిగే వరకు పోట్టీ అయిపోతున్నాయినట్టు అంటే మా బాబుకి టూ ఇయర్స్ అయింది అందుకనే తీసుకున్నాం పాపకేమో షర్ట్ ఒకటి డ్యామేజ్ అయి ఉండయి లేదు లేదు బయట తీసుకోవాలి బుక్స్ కూడా ఇంత ముందు స్కూల్లో ఇచ్చేది అంటగాని ఇప్పుడు బయటనే కొనుక్కున్నాం
బయట తీసుకుంటే బెటర్ స్కూల్ లో అంటే ఇంక ఎక్కువ రేట్ ఉంటది
బయట కూడా వాళ్ళ చెనాట్కి వెళ్ళాలిగా మనం
అవును వేరే వైతే తీసుకోవద్దా
లేదు ఇప్పుడు అంటే ఆ స్టడీకి సంబంధించినవి అన్ని స్కూల్ సేమ్ ఉండేయి కదా
ఆ అవును
ఈ బుక్ స్టాల్ అని రిఫర్ అయిస్తతే అది సత్యనారాయణ బుక్ స్టాల్ అంట నెహ్రూ సెంటర్ లో ఉంది
ఆ
అ దాంట్లోకి వెళ్ళాము ఇక బుక్స్ తో పాటు
మీ దగ్గర ఉన్నదా బుక్ స్టాల్
లేదమ్మా ఒబ్బాదిల స్కూల్ ఏమో మా ఉబ్బో ఇతల ఇది ఎస్పి ఆఫీస్ పక్కనే ఉంటుంది
ఓహో ఆ
మళ్ళీ మొబైల్ క వచ్చి బుక్ స్టాల్ క వెళ్ళి బుక్స్ తీసుకొని
ఆ
ఫామ్లని షూ అని షూ కోసం తిరిగిన కానీ ఇట్లా కంపెనీ ఉంటాయి అవి దొరకట్లేవు దూ పాస్ ఏ నార్మల్ తీసుకుంటే ఏమంటే ఖరాబ్ అయిపోతున్నాయి అందుకే మంచి కంపెనీ బ్యాక్ వెళ్ళట్ బాటా ప్యారేగాని ఉంటాయి క
ఆ మంచిగా ఉంటాయండి
స్టాండర్డ్గా ఉంటాయి అవి తీసుకున్నామ అంటే అసలు ఆ కంపెనీలలో రానే రావన్నారు ద అయితే మా సారు ఇ ఆన్లైన్ లో చూశాడు ఆన్లైన్ లో చూస్తే ఉన్నాయని కా ఆన్లైన్ లో బుక్ చేద్దాం రా అని చేసామన్నట్టు ఆ బుక్ స్టాల్లా ఉన్నారు కదా ఫుల్ జైనా
ఆ ఇప్పుడు స్టార్టింగ్ లో బాగానే ఉంటంది ఇప్పుడు అందరుూ తీసుకుంటారు కదా అన్ని స్కూళ్లలో
వాళ్ళ అసలు తగ్గిస్త అ ఒక ఫిఫ్టీ రూపీస్ కూడా తగ్గియట్లేరు
వ దొరికింద చఛాన్సన్న
పిల్లలు కదా సెకండ్ క్లాస్ యూకజీ బుక్స్ తీసుకొని వాటికి షీట్ స ఉంటాయి అట్టాలుసేటి ఇ ఒక బుక్స్ ఏమో స్కూల్ వాళ్ళ రిఫర్ చేస్తారట ఎ తయన్ని బుక్ స్టాళ్ళవాళ్ళయే ఏ బుక్స్ బుక్ ఇకో ఎయిట్ థౌజండ్ అని మళ్ళీ ఫ్యాడ్ అని స్లేట్స్ అని పెన్సిల్స్ ఇవన్నీ ఇవన్నీ తీసుకుంటే వాటికి రెండు వేల బిల్ వేసి ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గి అన్న తగ్గయట్లేరు
అమ్మా
అందులో రష్ ఉంది రష్ బాగుంది అందరికి స్కూల్ల్లో వచ్చారు ఇ వన్ వీక్ అయింది కదా స్టార్ట్ అయ్య ఆ ఎ తీసుకోవాలి ఇప్పుడే కదా తీసుకునే టైం స్టార్ట్ స్టార్ట్ గా గాంగానే తీసుకోవాలి కదా ఇ వాళ్ళ కాడ బేరం చేలేదు లేదు ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా తగ్గళమ్మా భలే దోచుకుంటాల అనమా మేమైతే
అవునా
మరి ఒక హండ్రెడ్ అన్న ఇప్పుడు టెన్ థౌజండ్ బిల్ చేసాం మేము
కొంచెం డిస్కౌంట్ ఇవ్వలండి అంత బిల్ చేసినప్పుడు
ఇయ్యట్లేదు అసలు ఇక ఆ లెక్కల్ చూస్ చకుంటే అసలు గవర్నమెంట్ దో లేది బెస్ట్ అనిపిస్తు లే కాని స్టడీ కోసం
ఆ గవర్నమెంట్ లో స్టడీ అంత బాగుందిడి
ఆ
స్కూళ్ల్లో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ కూడా ఉండట్లే ఇప్పుడు
ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్లేస్లలో ఇంటి పన్నలు నల్ల పన్న న్నులు అవన్నీ అసల్ అవన్నీ తీసేస్తామంటున్నారు అటగా
అవునా
అట్లానే కొంచెం అడ్మిషన్లు పెరిగినాయి ఇప్పుడు స్ట్రెన్త్ లేకుంటే స్కూల్స్ తీసేస్తారు కదా
అవును తీసేస్తారు
ఆ స్కూల్స్ ఇగ ఉన్న స్కూల్ పోతే మళ్ళీ ఇబ్బంది మళ్ళ రావడానికి కష్టం అయిద్దని సర్పంచ్ వారు ఇట్లా ప్లేస్తున్నారుట ఇంటి పన్నులు నల్ల పన్నులు
అందులో స్టడీ ఇట్లా మంచి ఉంటే అంత ప్రెజర్ చేయకుండా ఈజీగా పంపిస్తారు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో పెట్టే ఫీజులకి మనం డబ్బులు అంత మందిగా సేవ్ చేసుకోవచ్చు ఇయర్ మీద ఒక్కరికి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకే థర్టీక ఫార్టీక అయిపో పోతానాయి
ఇప్పుడు స్కూల్ ఫీజు ట్వంటీ బస్ ఫీ బస్ ఫీజు స్కూల్ ఫీజ ఈక్వల్ ఉంటానాయి
అవును మళ్ళీ అందులో తోటి ఇంకా వాళ్ళకి అగ్రికల్చర్ అని ఇది ఆ కల్చర్ ఆక్టివిటీస్ కాని మళ్ళీ ట్యూషన్ ఫి అని అవి ఇవని ఎగ్జామ్ ఫీలు అన్నీ ఇంకా అన్నీ ఏస్తారు ప్ర
ఆ ఇంకా బా ఇంకా ఇది ఇప్పుడు అంటా అదే అబా కోస్ స్టడీ ఉంటుంది గా మ్యాథమెటిక్స్
ఆ
ఇంకా వి ఇంకా వాటికి బుక్స్ కొనాలట వాటికి ఏదో
ప్రైవేట్ స్కూల్ల్లో కూడా ఇ ఇప్పుడే సెవెంత్ క్లాస్ నుంచే వాళ్ళకి ఇంకా ఐఐటి అని నీట్ అని అవి కూడా కోర్స్ లను పెడుతున్నారు
ఆ అవి పెట్టడం బానే ఉందిలేగాని మరి ఫీజ్ అంటే మ అ బాగా దెబుతున్నారు
అంటే ఇప్పటి నుంచే వాళ్ళకి అంత ప్రెజర్ అవసరం లేదు కదా నీట్ ఐ ఐడి ట్రిబల్ ఐడియాని ఒక నైత్ నైన్త్ అయితే సరిపోద్ కదా
ఇప్పుడు కష్టపడుతనేయి కదా
అ ప్రైవేట్ స్కూల్ ఎలా మొత్తం నాలెడ్జ్ ఉండలేదు అక్క అంటే ఇక మొత్తం బట్టే సిస్టమ్ అయి
ఆ అంతే ఉంటది కాకపోతే ఇప్పుడు కొంచెం కష్టపడిద అవుతనే ఫ్యూచర్ వాళ్ళకి కాంపిటీషన్ కి ఏ కాంపిటీషన్ కీ ఈజీ అయిపోద్ది మన ఇప్పుడు వాళ్ళ చిన్న ఏజ్ వాళ్ళ ప్రెజర్ పెట్టొద్దంటే వాళ్ళకు ఉన్న ఉండే కాంపిటీషన్ క ఒక ఒక్కొక్క పిల్లలు ఎట్లా షార్ప్ ఉంటున్నారు
అవును
కాంపిటీషన్ తట్టుకోవాలింటే ఇప్పుడు ప్రెజర్ కంపల్సరీగా మరీ ఓవర్ ఉండదు అంటే పెట్టే అంత పెట్టాలిగాని మరి ఇప్పుడ సెవంతు క్లాస్కి ఐఐటి నీట్ లాంటివి అంత అవసరం లేదు
కొన్ని కొన్ని స్కూళ్లో ఉన్నాయి ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్లో ఉన్నది అట్లనే
కార్పొరేట్ స్కూల్లో ఇప్పుడు సిబిఎస్సి అనేది అడ్వాన్స్ ఉంటది ఇంకా
ఆ అవునవును
అసలనే వాళ్ళ ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తారంట
ఆ
ఇంటర్ సిలబస్ ఉంటుందిగా నైన్త్ టెన్త్ కె ఇంటరు ఫస్ట్ ఇంట సెండ్ఇర్ అవి కూడా ఇట్లా సిలబస్ చెప్తారంట యాడ్ చేసి ఇక స్టేట్ సెలబస్తో పోలిస్తే అది ఇంకా అడ్వాన్స్ ఉంటుంది
మస్తు ప్రెషర్ ఉంటది పిల్లలకి
ఉ ప్రెజర్ ఉంటుంది లేగాని మరి ఫ్యూచర్ లో ఫ్యూచర్ కోసం ఆలోచిస్తేట్లుంది ప్రెజర్ కోసం ఆలోచిస్తే ఇట్లుందిగా ఇప్పుడు చాలా మంది సిబిఎస్ఈ స్టడీ కే ఇంట్రెస్ట్ చూపిస్తంది
ఆ ఆ అవును ఇంకా ఉంటంట ఉంటండి ఈ స్కూల్లో కన్నా ఆ స్కూల్ స్కూల్ ఎక్కువ పెరుగుతాయి కావచ్చు ఇగ
ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫాతిమా స్కూల్ ఉంది మా అబ్బాయి ఒకటి అందులో ఇది ఈ సిలబస్ స్టేట్ది ఉంది మళ్ళీ సిబిఎస్ఈ ఉంది ఇ అంటే ఎవరి ఇష్టం వాళ్ళు
సిటీలో రెండు మూడు స్కూళ్లు ఉన్నాయి సిబిఎస్ఈని ఉ
అంతే కదా దానికి కొంచెం ఫ్యాకల్టీని పెంచుతారు అంతే కదా
ఔను
ఎలా జాయిన్ అయ్యేవాళ్ళు అలా జాయిన్ అయితారు ఇక్కడ డిపిఎస్ అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఉంది గాని అక్కడ అంత నార్త్ ఇండియన్స్ అన్నారు లేగాని ఫ్యాకల్టీ అంతా ఇక్కడ ఉండ
అవునా
ఇట్లా మోసం చేస్తున్నారు ఫ్యాకల్టీ అని ఇక్కడ లోకంలోవచ్చి అంత వాళ్ళలా ఇట్లా చెప్తారు చెప్పలేరుగా మళ్ళీ కేరళ కేరళ ఫ్యాకల్టీ అంటారు
బ ఉంటాయి చూడు క్రిస్టియన్స్ స్కూల్లో మొత్తం ఎక్కువ కేరళ ఫ్యాకల్టీ వల్లే ఉంటారు
ఏ అంటారులేగాని ఇక్కడళ్ళు అంత ఏ ఒకరు ఒకరు ఇద్దరు ఉంటారు ఏమోర
అంటే అప్పుడు స్టార్టింగ్ లోన అయితే స్కూల్స్ స్టార్ట్ చేసినప్పుడు క్రిస్టియన్ వాళ్ళ వాళ్ళే ఉండే ఎక్కొ వాళ్ళే ఉండే నర్స్ వాళ్ళ ఉండే వాళ్ళు సిస్టర్లు
ఆహా ఆ ఇప్పుడిగా స్కూళ్ళ మీద బిజినెస్ బాగా నడుతుంది గవర్నమెంట్ ఒకటి వాళ్ళకి ఆర్డర్స్ డు ఇచ్చుడు ఎన్ని స్కూల్ అంటే అన్ని స్కూలు పెట్టుకుంటళ్ళు
అవును
ఇగా వాళ్ళకి ఇష్టం వచ్చినత ఫీజు ఏం చేస్తాం ఇంకంతగంతే ఫీజ్ లు ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అయితే లక్ష లక్ష యాభై
ఆ ఫీజ్ లు అవును ఫీజ్ లు అయితే బాగున్నాయి అంత గోతం మొత్తం కష్టపడేదంతా ఓన్లీ చదువులకే పెట్టాల్సి వస్తుంది చదువులకి హాస్పి ట్టలకి అంతే ఇగ
సరే అండి
ఆ ఓకే అండి
అ మా..